హలో
హలో
హలో హలో
హలో వినిపిస్తు న వయిసు
ఆ చంపండి
ఏం చెన్నారండి బోజనాలు అయ్యా
అయిపోయిండి సినిమా చూద్దా మల్
ఏ మూవీ అండి
సహ
సాహో నా
ఎస్ మీరేండి
ఇ సరీ ఏం చేయ్యట్లేదండి చాలా టీవీ చూస్తున్నాము
మ్
రీసెంట్గా ఎక్కడికిని వెళ్లారండి ఏమనా ప్లేసెస్ విజిట్ చేసారా
లేదండి ఎక్కడికి వెళ్ళా రీసెంట్గా
మ సమ్మర్ కధ దండి అంటే హా హాలిడేస్ వస్త ఎక్కడికి బయటికి ఫ్యామిలీ తో ట్రిప్ ఏం ప్లాన్ చేయలేదా
లేదండి
మ్ మేం ప్లాన్ చేసామండి వెళ్ళాలి
ఎక్కడికి
కాకినాడ వెళ్ళాము బీచ్ ఉంటది కదా వెళ్దాము అనుకుంటుంది
ఆహా ఇంకా
ఇంకా అందరికి కుదిరినప్పుడు ఎప్పుడో వెళ్ళాలండి ఇంకా రాజమండ్రి కూడా వెళ్ళాలి అక్కడ మాల్ ఒకటి కట్టారు ఆ మాల్ కూడా ఒకసారి వెళ్ళి చూసి రావాలి
ఇ నర్బిట్ మాల
కాదండి అదే ఐమక్స్ కట్టారు కదా ప్రసాదాదిత్య మాల్
ఆహా
ఆ అందులో మూవీ చూసి పిల్లల్తో ఆడిపిచ్చుకొని రావాలి
ఓకే ఓకే ఓకే
మ్మ్
పిల్లలు ఏం చెత్నరండి
ఎలా పడుకున్నారండి మీకు ఏ హీరో ఇష్ టమండి మూవీస్ లో
ఆన్లైన్ లేదండి అన్ని సినిమాలు చూత్త ఉంట అవునండి
ఫేవరెట్ అనేది లేదా
లేదు
హీరోయిన్ కూడా అన్ తేనా
అంతే
ఉహు రీసెంట్ గా అదొకటే చూసార మూవీ ఉ
రీసెంట్గా ఆ దురంధర్ ఒకటే చూస్
ఉహు దురంధర్ ఇప్పుడు మరి రే ఉగాది కదండి ఏదనా ప్లాన్ చేసారా రేపు
గుడి కడుకలు పానకం తెచ్చుకొని తాగడమే
ఓహో అక్కడ మీకు గుళ్ళు ఉన్నాయండి దగ్ గట్లో
ఆ పక్కనే ఉంది ఇంటి పక్కన
ఓకే పానకం అవన్నీ ఇచ్చేటప్పటికి ఏ టైం అయిదండి మార్నింగ్
ఎంటనే ఇచ్చేత్తారు ఓ రెండు లీటర్లు బాటిల్ పట్టుకెళ్తే వెంటనే ఇచ్చేత్తారు
ఓహో ఓ ప్రసాదం ఏమి పెట్టరండి గుడి దగ్ గిరా
ఈ పానకంలో పాటి ఇచ్చేత్తారు ప్రసాదం ఇ పానకమే ప్రసాదం
రీసెంట్గా ఏన్న వెబ్ సిరీస్ లాంటివి చూసారా ఏన్న మీ ఫేవరెట్ అలా ఏమన్నా ఉంటాయా
అది చూడనండి సినిమాలే
ఓకే హర్రర్ మూవీస్ లాంటివి
హర్రర్ ఈ మధ్యన హర్రర్ సినిమాలు ఏమొచ్చినాయి ఏం రాలే
అవునండి మొన్న ఏదో సినిమా వచ్చిందండి ఆళ్ళ అందరు ఆల్రెడీ చచ్చిపోయి ఉంటారు కదా అది ఏమి సినిమా కుమారి ట్వంటీ ప్ లో ఉంటది. చద ఇరోజు ఆ ఈషా ఇషా అది స్టోరి కొంచము మంచిగా అనిపించింది. లాస్ట్ లో చూస్తే కొంచెం ఏదోలా అనిపించింది.
లాగ్ ఉంటు
బా లాగ్గా ఉందండి అవును ఇంట్గ ట్ చూసాము మూవీ అంతా లాస్ట్ లో అది రివీల్ చేసా క ఊ లాస్ట్ లో రివ్యూ చేస ఇంకా ఇదా అనిపించిందండి.
అదే దయ్యాలేం ఉండవ్
ఉండవ్ ఉ
ఆ
కానీ యాక్టింగ్ బాగుందలేండి అందరి వినే
ఆ
ఉమ్ నెక్స్ట్ ఇంకో సినిమా కూడా ఏదో వస్ ఉందండి రాకస సంథింగ్ ఏదో రాక్షస ఏదో వస్తుంది అది హర అది హర్రర్ అనుకుంటా
ఆ రోక్ ప్యాంటసి
ఓకే అది ఎప్పుడు అండి రిలీజ్ మార్చి
ఏప్రిల్ మూడు
ఏప్రల్లలో నా
ఆ
ఉహ
సూత్తార అండి తియేటర్కి వెళ్లి
ఆ చూడాలండి కన్ఫర్మ్ గా చూడాలి. బాగుంది ట్రైలర్ చూస్తేనే బాగా అనిపించింది. మా పిల్లలతో చూసాము. మధ్యాహ్నం మేము ఫిక్స్ అయ్యామ అనమాట మూవీకి వెళ్ళాలి అనుకుని
ఆహా
ఊమ్ ఇంకా ఇదేదో బ్యాండ్ మేళం ఎప్పుడండి ఇది మూవీ
అది అది కూడా ఏప్రిల్ లో అనుకుంటా
ఏప్రిల్ లోనే ఏ ప్రిల్లో చాలా మూవీస్ ఉన్నాయను కుంటు కదండి
చాలా ఉన్నా
పెద్ది కూడా థర్టీన్ అనుకుంట కదా ఆ థర్టీ చూడాలండి వెయిట్ చేస్తున్నాం ఎలా ఉంటందా రామ్ చరణ్ యాక్టింగ్ అని
నువ్వా
ఉ
కొడను
సారీ
డెకయిట్
తెలిదండి ఇన్లేదు పేరు
అడివి శేష్ది
ఆహా బాగుంటదండి
చాలా బాగుంటా
అంటే హిట్ వన్ తీసాడు అది ఆ తందా
హిట్టు టూ గోడచారి మేజర్
ఓకే అవునవును ఆ సినిమాలు బాగుంటాయండి
ఆ అదే ఆ అ
అదే నానిగఢది నాని గాడ్ది కూడా ఏదో మూవీ వస్తుంది ఏంటది
అదే ప్యారడైస్
ఆహా
అది అగస్ట్ లో
ఆవష్ట్ లో ఓకే
ఆగష్టు ఇరవై ఒక్కటి
ఉ మహేష్ బాబు ద ఏం రావట్లేదండి
మహష్ బాబుది నా తెలిసి వచ్చే సంవత్సరమ్
ఈ సంవత్సరమా
ఆ
అదేనండి రిచ్వల్ మహేష్ బాబు సినిమా కోసం
మహేష్ బాబు సినిమా అంటే మీరు వచ్చే సంవత్సరం ఇరవై ఏడు, ఇరవై ఎనిమిది, రెండు వేల ఇరవై ఎనిమిది.
ఆ ఆ అవునండి
అందే ఇరవై ఏడు కూడ రాలే నాక్ తెలిసి
ఆ అప్పుడు బ్రహ్మాస్త్రం వ న్న పా టు వన్ ఎలా ఇచ్చారో పాట్ టూ ఎంత లేట్ ఇచ్చారు ఈ సినిమా కూడా వచ్చేటడుకి అంత లేట్ అయ్యేలా ఉందడి ఏ ట్వంటీ నైన్ పడుతుదేమోనండి
ఆ నిన్న వప్తార సంకేళ్ళు వత్తారు చప్పు ఆ
ఇంకేంటం న్ మీ పెట్స్ ఏమన్నా పెంచుతారండి
లేద నాకు పెడ్స్ అలవాట్లేదు
చవట్లేదా ఇష్టం ఉండదా
పెద్ద పట్టించుకోం
ఏ మేం పెంచుకుందాం అనుకుంటున్నాం గాని ఇంట్లో ఒప్పుకో పట్లేదండి
ఎమికేంది
అంటే అలర్జీస్ ఏమన్నా వస్తాయేమో అట్ల వల్ల అని చెప్పి ఒప్పుకోట్లేదండి
అదే
అ మీ మీ ఊర్లో బాగా మూవీ థియేటర్స్ అవి ఉంటాయండి
ఆ ఉన్నాయండి మరావు తగ నాలుగు ఉన్నాయి
ఐమాక్స్ అవి ఉంటాయా
ఐమాక్స్ లేవండి
హు ఓకె
మల్టీప్లెక్స్ ఒకటఉన్న
ఓకె మల్లి మీ ఊర్లో విజిట్ చేయడానికి ఏ ప్లేసెస్ బాగుంటాయండి బాగా
ఊర్లో విజిట్ చేయడానికి ఫేమస్సా
ఆ లైక్ అదె హాలిడేస్ కి ఎక్కడికైన వెళ్లాలంటె ఇక్కడ ఏముంటాయి పిల్లలతో బాగ
హాలిడేస్ లొ ఇక్కడికి పిల్లాల్ గా
హు
పెద్ద ఎంలేదండి
ఏ ఉండదండి
ఏం ఉండవు కూడా
ఆహా
ఆ
ఉహు
అంతగ ఐతే ఏ ఏలూరో, రాజమండ్రో, విజయవాడో, వైజాగొ ఎల్లా.
దేనికండి
ఏ ట్రిప్కి గాని ఎంజాయ్ చేసి రావడానికి
ఓకె అంటె లైక్ వండర్లా ఇలాంటివా
ఆ
అవును దె హైదరాబాద్ లో మ్యూజ్ ఎవర్ లే
ఆ
కాకినాడలో కూడ ఉందండి
ఎన్నండే ఎన్నండు ది
కా అది వాటర్ పార్క్ అని జానూస్ వాటర్ పార్క్ అని ఉంటదండి. అది టికెట్ టూ పర్సన్ కొచ్చి ఫైవ్ హండ్రెడ్ ఉంటది కిడ్స్ కుచ్చి ఫోర్ హండ్రెడ్ అందులొ వెళ్ళారంటే మార్నింగ్ వెళ్లొచ్చండి మనం ఓపెనింగ్ టెన్ ఉంటది టెన్ కోపెనింగ్ అన్ టె మళ్ళి మనం ఈవినింగ్ వరకు క్లోజింగ్ వరకు ఆడుకోవచ్చు అందులొ అందులో ఆ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్
లోబలికి వెళ్లి మళ్ళి పె మళ్ళికట్టాలి
అంటే
లోపలికెళ్ళి ఆడుకోడానికి మళ్ళీ కట్టాల
ఆహా అవసరం లేదండి అంటే ఎంట్రన్స్ ఫీజే ఫైవ్ హండ్రెడ్ ఆ ఫైవ్ హండ్రెడ్ ని ప్లస్ అక్కడ కాస్ట్యూమ్స్ కి ఒక ఆ ఎంత ఫిఫ్టీ ఓ ఎంతో ఛార్జ్ చేస్తారు లాకర్ కు ఏమో ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారు అలా ఒక సిక్స్ హండ్రెడ్ అవుతది పర్సన్ కి
ఆ
అది లాకర్ తీసుకుంటే డ్రెస్ కోడ్ కూడా ఉంటుదండి అంటే స్విమ్మింగ్ డ్రస్ ఉం కదే
ఆ
బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఫోటోషూట్లు క్ కానీ అలా గ్
థ్యాంక్యూ
ఫ్రెండ్స్ తో కాని బాగుంటది
అదే
రైన్ డ్యాన్స్ అని అయన్నీ ఉన్నాయండి, కాపోతే మేము వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేయలేకపోయాం.
ఆహా
హ్మ్
మీరేక్కడండి ఇంతకీ
లేవే ఉంటామండి మేము ఇంకేంటండి సరే థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు థ్యాంక్ యూ.
ఓకే ఓకే ఓకే ఓకే ఓకే